హలో
బావున్నారండి
ఆ బావున్నామండి మీరు బావున్నారా
బావున్నా అండి
ఏం చేసు
చేసారా భోజనం చేస తారా
చేశానండి మీరు కంప్లీట్ చేసారా
ఉం చేసా అండి
ఆ ఏం చేశారు స్పెషల్ లంచ్ లో
చేశ్నమండి పప్పు అం
హలో
హలో
ఆ వినిపిస్తుందా అండి
బెండకాయను బెండకాయ తాలింపు పప్పు
వెజిటేరియనా అండి మీరు
ఉమ్ వెజ్ అండి
ఆహా
మాది వెజిటేరియన్ పార్టీ
ఆహా
ఏం చేస్తుంటారండి మీరు రోజు డైలీ రొటీన్ పనులు
డైలీ రొటీన్ పనులంటే నేను యాక్చువల్ గా ఫీల్డ్ లో ఉంటా అండి
ఓకే
సంబంధించి ఎన్ ఆర్. ఎన్. జి. ఎస్. ఎస్. సెంట్రల్ గవర్నమెంట్ ని
ఓకే ఓకే
ట్లో ఉంటాను
చాలా బిజీ ఉంటారు అనుకుంటా ఇం
ఉహ్ అవును అవునండి
ఉహ్ ఎలా స్టార్ట్ చేస్తారు మీ డే
నా వే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వేకప్ ఫోర్ థర్టీ టు ఫైవ్ బిట్వీన్
ఓ సూపర్
ఆఫ్టర్ దట్ టేకింగ్ ఆ తర్వాత కొంచెం హాట్ వాటర్ తీసుకుంటా లైట్ గా
మ్ హూ
ఇక ఫైవ్ టు సిక్స్ సిక్స్ అండ్ థర్టీ వరకు వాకింగ్కెళ్తా
ఊహూ అంటే మీరు లెమన్ తేనె అలా తీసుకుంటారా
మ్ నేను మామూలుగా ఎట్లంటే అండి లెమన్ తేనె కాకుండా
మ్
ఇప్పుడు మీకు నల్ల జీర అని ఐడియా ఉందా నల్ల జిలకరంటారు
ఆహా నల్లది ఇగా
నల్ల జీరకరీ ఎట్లా అంటేటే మన నువ్వులు నల్ల నువ్వులు ఐడియా ఉంటదా ట్లూంటది నల్ల జీలకార్ నల్ల నువ్వులు టైప్ లో ఉంటద్ నల్ల జీలక్
ఆహా
అది వాము, వామ్ పౌడరు, నెక్స్ట్ సోంపు పౌడరు
ఆహా
పోడ్రూ ఆ నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర ఆ సోన్ ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ మా మదర్ ఏం చేస్తధంటే వేయించి పొడి పడుతదండి
ఉహ్ హు
ఉహ్ పొడిబట్టేసి లైట్ ట్ గోరువెచ్చట్ వాటర్ లో వాటిని అది ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకుంటా.
అంటే ఎర్లీ మార్నింగ్ గా ఆహా కడుపులో మంటెం రాదా అండి.
ట్లెంమ్ ఉండదండి
అంతేనా
డదు
మంచిది అనుకుంటా. ఇంక్ సొంటి ఇవన్నీ చాలా మంచివి కాద్
ఉహ్మ్ మంచివి అవి ఇంకొటి ఏందాంటే ఈ నల్ల జ్ జీలకర్ర అని చెప్పేసి ఇది బాగా వెయిట్ లాస్ వస్తది.
వెయిట్ లాసా
ఆ మంచ్ లో ఉన్న మన వెస్ట్
బ్యాడ్ ఆహా బ్యాడ్ కొలెస్ట్రాల్ అద అంతా ఇదయితుందా.
కొలెస్ట్రాల్ కాకుండా. మనిషికిప్పుడు అనవసరం చెడునీరు అంట్ టారూ చూడండి. ఆ చెడు నీరు అనేది మనిషిక్ ఇది ఒంట్లో ఉండకుండా మనష్ షీలు గట్టిగా స్టిఫ్గా రాయిలాగా ఉంటారన్నమాట
ఆహా
కి అంత పవర్ ఉంది. అయి సూపర్ మార్కెట్స్, దొరుగ్ మన మోర్ గాని, డిమార్ట్స్. గానీ ఉంటాయండి. ఓన్ లేది స్పెసిఫక్ ఉుంది నల్ జ కరణీం
అవునా
చి రేమిడియల్ ది వెయిట్ లాస్ కావాల అనుకునే వాళ్ళకి ప్లస్ ఫిట్నెస్ ఉండేవళ్ళ అనుకునే వాళ్ళకి
ఆహా
మెడిఅది ఆ ఫోర్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ కలిపి ఎర్లీ మార్నింగ్ లో ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ గానీ టూ స్పూన్స్ కానీ చిన్న స్పూన్స్ తో వేసుకొని
హు హుమ్
చాలా అధ్బ తమైన రిజల్ట్స్ ఉంటది నేను ఇప్పుడు ఇంత ఉన్నా గాని నావెయిట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్
ఉహు
నాన్ వెజ్ తినంగా
అవునండి అవును ఎక్సెక్టలి నా వెయిట్ అంతే అండి ఫిఫ్టీ సిక్స్ ఎప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్
అట్లా దానివల్ల మంచి ఉంటుందండి మెయిన్ అది మంచి నోట్ చేసుకోండి నల్లజ
అది నోట్ చేసుకున్నాను ఇప్పుడు నేను బుక్ లో నోట్ చేసుకున్నాను అదే నేను ట్రై చేస్తాను ఈసారి
అ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ వేయించి పౌడర్ పట్టుకుంటే
హాట్ వాటర్ లో బాయిలింగ్ వాటర్ యాడ్ చేయాలా
గోరువెచ్చటి నీళ్ల లో పౌడర్ కలుపు కోవాలి తాగేసుకుంటే ప లేదు ఈ తేనె లెమన్ అంటే ఇప్పుడు మార్కెట్ లో వచ్చే తేనంతా కూడా కల్తీ వస్తుందండి లెమన్ వచ్చేసి లెమన్ వచ్చేసి కొంతమంది హెల్త్ బెనిఫిట్స్ అంటున్నారు కొంతమంది గ్యాస్ స్ట్రబుల్ అంటున్నారు కొంతమంది ఎస్డిటి ఫామ్ అయితుందిఅంటున్నారు చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ నెంబర్ ఆఫ్ వే ఆఫ్ త థింకింగ్ లోఉంటది
అవునండి ఒక్కొక్కరికి ఎవరికి తగిన ఆలోచ చన వాళ్ళు
సో ఇది ఇదంతా ఎందుకు ఇప్పుడు మనకి వెయిట్ లాస్ అయినా ఏదైనా గ్యాస్ సమస్య అయినా లెమన్ ఏంటి అది మనలో ఉన్న ఇది అంత తీసివేయడానికే కదా వెయిట్ లాస్ కాటానికి
అదే అదే అదే
స దనికి అండి రెమెడీ ఏంటంటే ఇంకా ఇద అనమాట నల్ల జీలకర్రను ఆ సోంపూ ప్లస్ సోంట టి ఈ మూడు తో పాటు ఆ జీలకర నెక్స్ట్ వచ్చేసి అది వాము వాము ఏంటంటే కడుపు ప్పు రావకుండా అట్లుంటది ఆ బాగుంటు అన్ని ఫైవ్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే హండ్రెడ్ పర్సెట్ బెస్ట్ రిజల్ట్స్ ఉ
ఇంకొకటి ఏంటండి సోంపు సొంటి వాము జీరా
నల్ల జీలకర్ర
ఆ
వాము యాడ్ చేశారా
అవును
వాము నల్ల జీలకర సొంటి ఇంకేం చెప్పాను సోంపు సోంపు
ఉమ్
ఉమ్... పటిక పటిక ఐడియా ఉందా
ఆ ఆ పటిక ఐడియా ఉంది అది కూడా వేడి తీసేస్త పచ్చగంటారు కదా ఎక్కువ
ఆ పటిక పటికా అంట పటికా పటిక బెల్లం ఇం ఇవన్నీ చేసి
ఉహూ
అంటే పటికంటే అది అవసరం లేదు లేండి ఇది వేయించిన అవసరం లేదు ఇది మామూలుగా వీటితో
పౌడర్ అవుతుంది క్రెష్ అయితుంది అవును అవును అది అవునవునవును అలా మీ డే స్టార్ట్ చేస్తారా
ఉమ్ అట్లా చేసి ఎర్లీ మార్నింగ్ లో చేసేసుకుంటే బాగుంటుంది ఉమ్ చెయ్యండి మార్కెట్ లో మార్కెట్ లో ఎందుకంటే ఈ లెమన్ అనేది కూడా చాలా వరకు చాలా డేంజర్ అంటున్నారు
అవునండి అది ఎర్లీ మార్నింగ్ మనకి ఎంప్టీ స్టమక్ ఉంటుంది కదా ఎసిడిటీ ఫామ్ అయితుది అంటున్నారు కొందర ఏమో సి విటమిన్ చాలా మంచిది అని కొందరూ అంటున్నారు ఎర్లీ మార్నింగ్ తీసుకోవడము
ఉమ్
డాక్టర్స్ కూడా ఏది సరిగ్గా సజెస్ట్ చేస్తాలేరండి ఇప్పట్లో
ఇప్పటి డాక్టర్స్ కి ఇది ఏదో నార్మల్గా
నార్మల్ గా ఏదో ఏమంటారు పేమెంట్ తీసుకొని చదువుకున్న వాళ్ళులా ఉన్నారు ఆ పాతకాలపు డాక్టర్స్ ఏజ్ వాళ్ళు కష్టపడి చదివి వాళ్ళు చాలా నాలెడ్జ్ గ్యాదర్ చేస్త కున్నారు కాని ఇప్పటి వాళ్ళంతా డబ్బులు పడేసి సీటు కొనుక్కొని ఏదో అల్లట
ఏం లేదండి మరి ఇది మెడిసిన్ అనేది మార్కెటింగ్ అయిపోయింది మనీ మార్కె కటింగ్ అయిపోయింది మెడిసిన్ విప్పల విచ్చల విడిగి రాయడంం అసలు జనం అనే అ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సైనస్ సైనస్ ఉందండి ఇప్పుడు సైనస్ ఉంది ముకులు కండలు పెరుగు అని అంటున్నారు
అవును
ఏంటంటే దానికి రెమెడీ ఓల్డ్ ఓల్డ్ లో కూడా ఒక ముక్కలో నుంచి ఇంకొక ముక్క్కలో కండబెరటం అది ఓల్డ్ పాతకాలపు మనుషులో కూడా ఉందట సైైనస్ ఆవన్నీ
ఆ హ
వాళ్మీకు పొగాక ఐడియా ఉందా
ఆ ఐడియా ఉందండి
ముక్కుక్ ముక్కులో పెటుకుొని తుమ్మితే అది అంతా కూడా బ్యాడ్ అనేది మొత్తం బయటకి వచ్చేస్తుందిట
ఆహా మంచి రెమిడి కదా అసలు ఇది ఇంకా
అట్లా ఇంకొకటి ఏంటంటే ఆవిరి మనం జీలకర జండు బామ్ ఆ నెక్స్ట్ వచ్చేసి వేపాకు పసుపు అట్లా పెట్టే ఉంటాయి ఈ కండలు గాని ముక్క్కల్లో త్రోట్ ఇన్ఫెక్షన్ గాని
ఆ హ
చాలా వరకు క్లియర్గా వెళిపోతాయి అండి ఇవాళ ఏంటంటే ఈ రెమెడీస్ అనేవి కూడా కంప్లీట్ గా వీళ్ళు ఆ ఒక అంధకారంలోకి నెట్టేసి ఈ మెడిసిన్ అనే దాని మీద ఒక ఫోకస్ ఫోకస్డ్ పెట్టేసి
అవునండి మెడిసి అవునవును ఆయుర్వేదం చాలా బెస్ట్ మెడిసిన్ని మనుషుల పైన విపరీతంగా ప్రయోగాలు జరుపుతున్నారు
అవునండి మెయిన్ మెయిన్ మెయిలు ఫర్టిలిటీకి సంబంధించి చాలా నష్టపోతున్నారండి ఈ మెడిసిన్ వల్ల
అదే అదే వాళ్ళు మెడికల్ ఏజెన్సీ ఏ అనే వస్తారు వాళ్ళకి నచ్చిన మెడిసిన్స్ డాక్టర్ క ఇస్త వాళ్ళు మన పైన ప్రయోగాలు చేస్తారు అసలు మనుషుల ప్రాణాలతో ఆట ఆడుకుంటున్నారు వాళ్ళు డాక్టర్స్ మెడికల్ ఫీల్డ్
మెల్స్కి చాల ఇబ్బంది అవుతుందండి
అవునవునండి లేడీస్ కి అలా ఉన్నాయండి
లేడీస్ కంటే తెలివదులేగానీ మేల్ మేల్స్ లో కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ ఇంకొకటి కాలుష్యం ఒకటి కార్బన్ డైయాక్సైడ్ వాతావరణంలో
అవునండి వెహికల్స్ ఎక్కువయిపోయాయి పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది
అ
పెట్రోల్ దొరకట్లేదు
అవునవును పెట్రోల్ కొరత కృత్రిమంగా సృష్టిస్తున్నారంండి కావాలని అది వాళ్ళు మా బ్లాక్ లో ఎక్కువ వమ్ముకోవటానికి
అదే అదే అదే అన్ని ధరలు కూడా చాలా పెరిగిపోతున్నాయంండి సామాన్య మానవులు బ్రతికే విధంగా లేవు రేట్లన్నీ
అవును మీ మా దగ్గర కూడా మాది విలేజ్గా అండి గ్యాస్ దొరక మేము ఒక టెన్ డేస్ నుంచి కట్టెల పయ మీదేనండి ఓల్డ్ ట్రెడిషన్లు
నేను ఈ రోజు బుక్ చేసాను ఊరికెళ్ళొచ్చాక
ఆ బుక్ అయది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బట్ రాని
మీరంటే అందుబాటులో ఉన్నారు విలేజ్ లో కాబట్టి మంచిగా నాలుగు కర్రలు తెచ్చేసుకుని వంట చేసి చేసుకుంటారు సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఘరం
మాకు విలేజ్ ఉందిగా మంచిగా కట్టెలు దొరుకుతాయి అందులో ఎండాకలు సమ్మర్గా అండి సమ్మర్ గల్లా మా మదరిగా ఈ మార్నింగ్ ఇంకా ఎయిట్ క ఎయిట్ నైన్ కలా అన్నం కూర టిఫిన్ మొత్తం చేసేస్తుంది
ఆహా
ఇక మాకి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఎండాకాలంలో మళ్ళీ ఎండలో పోయి పెట్టు
ఆ ఆ మంటగదా వేడి చేసి స్తది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేదా ఓకే అండి థ్యాంక్ యూ